హలో
లో హయ్ రామ్ బావున్నారా ఆ ఏం చేస్తున్నార్? ఏం లేదబ్బా ఖాళీగే కూర్చున్నాం.
ఓకే ఓకే ఏం లేదే ఇంట్లో చిన్న బిజినెస్ లాగ్ పెట్టాము.
ఆ ఓకే ఆ ఆ
కాటన్ శారీస్ తీసుకునోచ్చా రూ పిల్లల్కి నైట్ డ్రెస్సెస్ అని ఇప్పుడు ప్చ్ అందరుూ అడుగుతున్నారు గదా స్టాక్ తెప్పిచ్చా సూరజ్ నుంచి తెప్ ప్పిచ్చా ఈసారి
ఓకే ఓకే
బావున్నాయి అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ ఏ ఎల్తుంటే ఇగా వల్తో పాటు తెప్పిచ్చా అన్మాట. నైట్ ప్యాంట్స్ అని, జీన్స్ అని పండగ్కుడుంది గదా. పిల్లలకి మంచి మంచి డ్రెస్సేస్ తెప్పించాను కొన్ని ఆఫర్స్ లో కూడా పెట్టాం అనమాట అడ నాకువేలా సరిచ్చి
ఆ వస్తాం అబ్బా నైటీస్ అలాంటివి తెచ్చారా
ఏ నైటీస్ అన్ని తెచ్చాము ఒకటి ఉంది ఒకటి లేద ఏం లేదు అన్నీ ఐటమ్స్ తెచ్చామ అన్నమాట ఇప్పుడు బ్లాంకెట్స్ అని ఎట్లాగ దూరం వె న్నాం కదా ఒకేసారి ఒక లక్ష రూపా రూపాయలు సరుకు తిప్పించ ఇగ పిల్లకి ఉమ్
నైట్ డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి కదా
డ్రెస్సెస్ సారీస్ అని పిల్లలకి చిన్న పిల్లలకి జుబ్బాలు ఉంటాయి కదా దా ఇప్పు ఎడాకాలం వాళ్ళకి
అదే కాటన్ శారీస్ కావాలబ్బా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అయితే వాళ్ళు వాళ్ళు ఎక్కువ కాటన్ శారీసే కడతారు
అదే అదే నాకు అదే గుర్తొచ్చింది ఇప్పుడు ఎట్లా ఫెస్టివల్ టైమే కదా మీకు ఎట్లాగ తీసుకుంటారు కదా అని సార్ నీకు కాల్ చేసాను నీకు తెలిసిన వాళ్ళక ఎవరి ఉన్నా ఒకసారి చెపరదు వచ్చి ఇస్టమైతే అయితే ఒకసారి చూడు కల్ క్వాలిటీ మాత్రం చాల బాగుంది అసలు నువ్వు ఒకసారి వాడాక మళ్ళీ అదే సేమ్ క్వాలిటీ కావాలని చెప్పి నువ్వే నా దగ్గరకి వస్తావు ఖచ్చితంగా చెప్పాలంటే ఒకసారి వాడు నేను కూడా అంటే ఇప్పుడు మనం బయట షాప్ అనుకో చేసి వదిలేకోవచ్చ ఇప్పుడు నీ ఇష్టం నువ్వు నా దగ
ఆ అదే అదే
ఇప్పుడు నీ మొహం నీ జున్ను నా మొహం నువ్వు చూడు బయట షాపోళ్లు ఇప్పుడు ఏంటి రోజు మనం ఒక ఏరియాలో ఉండేవాళ్ళం ఇప్పుడు నువ్వు సెంటర్కి వచ్చినా నాకు అనిపిస్తుంది సో ఏంతై ఇట్లాంటి క్లాత్ ఇచ్చేవనీ నువ్వు నన్ను అడగొద్దు నువ్వు నీ దగ్గర మాటపడ్డొదు అ మళ్ల నా షాప రావాలంటే ఇప్పుడు నే క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే కద మళా నా జాబ్కిస్తాం తర్వాత ఇప్పుడు ఇప్పుడు నువ్వైనా ఇప్పుడు నలుగురికి చెప్పాలన్నప్పుడు వాళ్ళొచ్చి తీసుకొని మళ్ళీ నీ మాట రానిను నేను
అదే అదే సరే సరే తీసుకొస్తానబ్బా చూస్తా చ
ఇవన్న కాదే నేను బ్యాంగిల్స్ ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ డైరీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి మళ్ళా తర్వాత ఇప్పుడు కొంచెం పాార్టీ వేర్ లాగా స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఒకసారి రారదు ఇవి అన్నీ చ చూస్తే నకేమైనాచ్చ శేను
ఆ ఆ అదే అదే వస్తానబ్బా తప్పకుండా వస్తాను నేను మా రిలేటివ్స్ ఉన్నారు శాలరీ రాలేదబ్బా
ఆలోచించుకు ఒకసారి వచ్చ వచ్చి చూడు ఒకవేళ నీకు మంచిగా నచ్చిందనుకో మనీ కూడా కొంచెం లేట్ అయినా పర్లేదు ఒక ఒక వన్ మంత్ అట్లా నువ్ ఎక్కడ పోతావు నేన ఎక్కడ పోతను చెప్పి మంచి ఇప్పుడు మళ్ళ ప్రోడక్ట్ క్ట్ అనేది ఒకసారి ఇప్పుడు దూరం నుంచి తెచ్చాం కదా మళ్ళీ ఈ మోడల్స్ ఇక్కడ దొరకవే
అవును
నే తెలిసిన వాళ్ళ తెలిసిన వా వళ్కి ఫస్ట్ అయితే కాల్ చేసి చెప్తున్నాను ఎవరన్నా వస్తే వాళ్ళు చూసిది నచ్చింద అని చెప్పి చెప్పను వాళ్ళకి తీసి పక్క పెడదామని ఇ మన తెలిసిన వాళ్ళు మళ్ళీ నాకు ఒక మాట చెప్పలేదు అనుకుంటారు కదా తెచ్చి కూడా చెప్పొచ్చు క అబ్బా నీ వచ్చి తీసుకునే దాని కదా ఇట్లా ప ఇప్పుడు పండగ టైం కదా
అదే ఉ
ప్రేబ్ పెద్దవాళ్ళకి ఎక్కువ సారి కావాల్సి వస్తుందని చెప్పి వేసి ఇప్పుడైతే బస్ అని చెప్పి తెప్పించాను ఇప్పు చిన్న పిల్లలకి జీన్స్ ఫంతలుంటాయి కదా అవి
అవునవునవుబా
ఒకటి ఉంటే పాత స్టాక్ తో పాటు ఇప్పుడు కొత్త స్టాక్లో నేను ఏం చేశానంటే ఆఫర్ల కింద పెట్నే మూడు పాయింట్లు వ్ వచ్చేసి పదిహేను వందలు అట్లా పెద్దవాళ్ళ పాయింట్లు ఇప్పుడు పిల్లలకి ఏమో ప్రమోట్ టాప్స్ వచ్చేసి ఇప్పుడు అట్టా
ఉ సైజు ఏదైనా ఉందబ్బా ఎక్సల్, డబుల్ ఎక్సల్, త్రిబుల్ ఎక్సల్
వాడది దీపు ఫర్ ఎగ్జామ్ మీరు డబల్ ఎక్స్ఎల్ టాప్ తీసుకున్నారనుకో ఇని మూ టాప్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉమ్ ఇప్పుడు ఏ ఆప్ మీ నువ్వు సైజు పెరిగిందని చెప్పేసి నేను రేట్ పెంచను. ఇప్పు నువ్వు ఓన్లీ త్రిబుల్ ఎక్స ల్లో తీస్ నన్నా పర్లేదు డబుల్ ఎక్స్రే అయినా పర్లేదు. లేకపోతే అదొకటి ఇదొకటి ఇదొకటి ఇట్లా మూడు ముగ్ మూడుగలిపి ఇప్పుడు మీ సిస్టర్స్ గన్పి ఫ్రెండ్స్ కానీ ఉన్నారనుకో ఇప్పుడు నీకు డబుల్ ఎక్స్ ల్ వస్తుంది. వాళ్ళకిళ్ళ వస్ ఇంకోలికి త్రీ త్రీ ఎక్సఎల్ వస్తది అట్లా తీసుకునే ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి అబ్బా మన మీరు డైలీ వేసుకోవడానికి డైలీ వేర్ లాగా కాటన్ సెట్స్ వస్తాయి. కుర్
ఓకే ఓకే ఓకే ఆ ఆ ఆ
కుచ్చ కాటన్ లో ఇప్పుడు మామూలుగా మీరు డైలీ వేసుకో కోవచ్చు మళ్ళ ఇప్పుడు పేస్ కానీ ఇప్పుడు వెళ్తాం కదా. బయటికి అట్లా మాములు పిల్లలు రోజు స్కూల్ పంప్ విస్తరాంక్ ఏ బండిమీద వేల్ ఇప్పుడు కూడా మీకు మంచిగా సపోర్ట్గా ఉంటది అంటే మీకు కంఫర్ట్ ఉంటది అది మనకు నెక్స్ట్ సమ్మర్ టైంలో కదా చెమట కూడా ఎక్కువ పోయకుండా స్వెట్ కూడా మంచిగా తీసేసుకుంటుంది మన
అబ్బా అదే అదే మన క్లాత్ బాగుండాలి అబ్బా క్లాత్ బాగుం
క్వాలిటీ మాత్రం సూపర్ ఉందిరా ఇప్పుడు హైదరాబాద్ లో అట్లా తెస్తుంటే ఏమవుతుందంటే నాకు సరుకు అంత సేల్స్ అట్లా ఇప్పుడు అ అక్కడ ఉన్న క్వాలిటీ ఇప్పుడు అక్కడే అది సే అదివే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడే ఉన్నాయని చెప్పేసి కొంతమంది తీసుకోవట్లేదు అనమాట ఇప్పుడు క్వాలిటీ వేరే ఉన్నాయి డిజైన్స్ వేరే ఉంటాయి చూడ్డానికి కూడా లుక్ కూడా మం మంచిగా గ్రాండ్ లుక్ వచ్చేటట్టు ఉంటాయ్ చూసే వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా
అవునవునువును
పెట్టి తీకోలని ఇంట్రస్ట్ ఇప్పుడు వాళ్ళకి కూడా వస్తది అదే ఆలోచన మొత్తం ఇక అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ నాకు డోకరలో లోన్ వచ్చిందబ్బా డోక్రా లోన్ ఇచ్చింది అందుకే నే ఏం చేశానంటే ఇప్పుడు మనం మనీ ఎక్కడ పెడితే బెస్ట్ అని ఆలోచన వచ్చింది ఫస్ట్ గోల్డ్కి వెళ్దాం అనుకున్నా గోల్డ్ కెళ్తే ఏమవుతుందంటే రేట్
వన్ గ్రామ్ గోల్డ్ కూడా అమ్ముతున్నావు అన్నాగ అబ్బా నువ్వు
ఉ అంటే అసలు మామి ఫస్ట్ జరిగిన సిచువేషన్ ఇది
ఓకే ఓకే
అయితే ఏం చేశానంట అంటే ఇప్పుడు ఓకే నేను గోల్డ్ క వెళ్తున్నా ఇప్పుడు మనకి అంత బంగారు రేట్ బాగా ఎక్కువ అయిపోతుందని చెప్పి చెప్పేసి ఇట్లా ఈ ఫీల్డ్ లోకి వస్తే బెస్ట్ జు కాదా ప్రట్లాప్ పండగ సీజను ఇప్పుడు ఎవరైనా షాపింగ్ చేసే టైమే కదా సరే ఒకసారి మనం ట్రై చేస్ చూద్ అన్నట్టు ఓకేసారి అక్కడికి వెళ్ళాము సూరజ్ చెల్లి ఒకేసారి లక్ష రూపా చెప్పలు తీసుకున్న ఆ మీకు ఇందాక వన్ గ్రామ్ గోల్డ్ అడిగా దా వన్ గ్రామ్ గోల్ ఉ నే సెట్లు నేను చెప్ప కదా ఇందా
అది ఫొటోస్ ఏమన పెడతావా అబ్బా ఫోన్ లో
ఫొటోస్ అంటే నేను కొన్నియితే తీసాను ఫొటోస్ పిక్స్ ఇగా అన్ని పెట్టడం ఎట్లా అని చెప్పే అంటే ఫొటోస్ అంటే ఇప్పుడు రాగానే ఇప్పుడు ఒకేసారి కింద అన్ని డిస్ప్లే చేసి పెట్టారు ఫొటోస్
ఓకే
నేను ఏమనుకుంట ఒక వాట్సాప్ ప్పు క్రియేట్ చేద్దాం అ
ఆ క్రియేట్ చేయ్యబ్బా క్రియేట్ చేసానుకో నువ్వు ఎ ఇప్పుడు తెచ్చిన స్టాక్ అప్పుడు ఫో ఫొటో తీసి మన గ్రూప్ లో పడేయ్ ఎవరు కాల్సిన వాళ్ చూసుకొని నీకు ఫోన్ చేస్తారు స్క్రీన్ షార్ట్ పెట్టేస్తారు ఆ ఐటమ్ పక్కన పెట్ తేవచ్చు నువ్వు
అదే నాకు అది ఇప్పుడే అనుకుంటున్నా నేను కూడా గ్రూప్లో యాడ్ చేస్తాను కొంత ఒక టెన్ మెంబర్స్ అట్లా యాడ్ అయ్యారు ఇట్లా ఫ్రెండ్స్ అని ఆ ఇట్లా మన ఏజ్ వాళ్ళే కలిపి అ ఒక టెన్ మెంబర్స్ త్రీ మెంబర్స్
ఆ చై నేనుకూడా నాకు తెలిసిన వాళ్ళుక్ నన్ కూడా ఫొటోస్ పంపిస్త్ తాను మా ఫ్రెండ్స్ మా మర్దలు మా సిస్టర్స్ వాళ్ళకి వాళ్ళందరు పంపిస్తారు
డిస్కౌంట్స్ కూడా ఇద్దాం కావాలంటే వాళ్ళకి చెప్పు డిస్కౌంట్ కూడా ఉంటుంది మన తెలిసిన షాపే
ఆ వాళ్ళెంతంటే అబ్బా ఇన్స్టాలో కావాలి ఇన్స్టాల్మెంట్స్ కడ్తాము అంటున్నారు.
ఆ అట్లైన పర్లేదు ఇగ మనకి తెల్సిన వాళ్ళే క దా నాక్ నా ఆలోచన ఏంటంటే మనక్ తెల్సిన వాళ్ళు మనల్ని మ్ ఎక్కడ్కి పోవు డబ్బులు అనే ఆలోచనతో ఆ ఏదన్నా ఇప్పుడు ఇప్పుడు బిజినెస్ అంటే నమ్మ పంతో పనిగనే ఏదైన్నా నమ్మకంతో మనం ఏదన్నా ఇప్పుడూ డబ్బులు ఈరోజు ఉంటే రేపు ఉండవు కని మాట ఉండిపోద్ది అందుకని నేన్ ఏమనుకున్నాను డబ్బులు కొంచం లేట్ అయినా ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి వచ్చి తీస్ కెళ్లారంటే రేప్ నలుగురికి చెప్తారు. నలుగురు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలు చెప్పుకోవడం వల్ల నా నాకు బిజినెస్ కొంచం స్ప్రెడ్ అయిదిగాని ఒక ఆలోచన కొంతమందిల ఏం చేస్తారంటే ఇప్పుడు షాప్లో వాళ్ళు ఏ ఇట్లివ్వరు ఇన్స్టాల్మెంట్కి ఇవ్వరు ఒసారి ఇచ్ ఒకసారి ఒక ప్రొడక్ట్ ఇవ్వాలని కస్ చ్చితంగా డబ్బులన్ని కడ్తేనే ఇస్తరు. నాక్ అట్లాంటిది కూడా ఏం లేద్ అ అందుకనే నేను టైం ఇస్తా మీరు ఒక కొంతమంది నెల కింత కడ్తా అంటారు కొంతమంది ఏంటంటే రోజొక యాభై ఇట్ల కట్టుకుంటాం అబ్బా అంటు వస్తువులు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ అనుకో అంత గట్టుడయ్యాక ఈ డ్రెస్ తీస్కెళ్తా అట్లా అంటున్నారు మన దగ్గరా సరే వాళ్ళతో వచ్చినంత వరకు ఏదో ఒకటి నాకు నాక్కూడా రొటేషన్ అయిద్ది కదా ఇప్పుడు ఉన్నదే ప్రము కోడానికి కదా ఎంతో గం అవం చూస్కొని అమ్మేస్
అవును అవును చెప్తానబ్బా చెప్తాను మా వోళ్ళు ఉన్నారు కదా మా సిస్ స్టర్స్ మా మర్దల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తీసుకుంటారబ్బా నాక్ తెల్సి
ఇ